హలో నమస్తే అండి నమస్తే అండి చెప్పండి
ఈరోజు చ టాక్ వచ్చేసి వంటల గురించండి
చెప్పండి
మీకే ఏమేం వంటలు చేస్తారో అవన్నీ చెప్పండి ఏం కర్రీ చేస్తారు చికెన్ వండో
వొండొచ్చండి మీకు వొండొచ్చా ఏముందండి అన్ని కలిపి పోయిపోయినేత్తమ్ ఆ బెల్లం బెల్లం కూడా ఎత్తమ్
నెక్స్ట్ టైమ్ ట్రై చేస్త చేయండి అట్లనే
ఎంట్లో బెల్లం ఏత్తరు సీజికెన్ లో ఎస్తారా అండి ఓకే నెక్స్ట్ టైం అట్లనే వండుతా మా ఫ్యామిలీ వాళ్ళు మచ్చుకోవాలి
ఎందుకండి నవ్వుతారు అట్లా
నవ్వు వచ్చిందండి నవ్వద్దా ఇంగా నా టమాటా కూర టమాటోలు కోసి
ఓహో మేము డైరెక్ట్ కొయ్యకుంటనే టమాటలు వండుతాం
చెప్పండి మీరే మొండుతరు
మేము నాకొక పచ్చిపుల్సు చేయోచ్చు ఎగ్ ఫ్రై పచ్చిపులు చింతపండు నానబెట్టి చింతపండు పిసికి
మ్మ్ అంతే అంతే ఆ రేపటి నుంచి అడు తం లేండి ఓకే ఓకే చెక్కర ఎయరా వేసుకుంట శర్క
ఇంకా అంటే టైం అసలు గడుస్తనే లేదు ఇంక ఎనిమిది గంటలు కావాలి.
ఆ చేయొచ్చు ఏముంది పప్పు బెల్లం దంచుకొవలే పిం టన్ కోవాలి ఏ లేదు పచ్చిగా తినాలి.
అవునా ఇట్లా కూడా చేస్తారా అండి మీ ఇంట్లల మీది ఆంధ్రానా అండి అందుకే ఇట్ల చెప్తుర్రు నాకు
మీది మేము పచ్చిగ తింటం
అయ్యో
ఆ మేం సల్లచారు అంటం మా అమ్మా కూడా చల్లసర అంటాం కానీ అం చల్ల పలువు పురులంట పురుగులు అంటే పురుగులు కాండి బగు ఇం బాగుండాల మీరు వేసిలా అండి బయటి వస్తె ఒక ఆంటీ కోర్సుంది ఆమె పిలుస్తుంది చూడకని చెప్పము సన్న అయ్యో తిన్నారా ఎక్నేక్ సాటికి ఉంటాను రావు అ
వాడు కట్టద
అే నేతా హ్హ్ చెప్పండి
ఈ చెప్పండి చెప్పండి ఎవరికనా పెట్టిర్రో ఏమో అసలు ఈ భాషనీ
ఏ కనిబట్టటిలి మాట్లాడుకుంటున్నాం ఇంకేన్ని
ఇంకా ఈ రోజు ఏమౌండరి మీ ఇంట్లో
మా ఇంట్లో ఎలా పుంటి కూర
పుంటి కూర మన ఇంటి కూరగా అంటే పక్కింటి పుంటి కూర పులుపు ఆ ఎస్ బాగుంటుంది బాగుంటుందంటగా పుంటి కూర పుల్ల పుల్లగా
మళ్ళ కూలిగాసుకని తింటారా పచ్చిమిర్చి వేసుకొని తింటారు
ఆహ బాగుంటది కావచ్చు
తలేదా మీరు ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తినారా
తినమండి మాకు అలవాటే లేదు అసలుద్దు ఆ ని మొత్తం ఆర్డర్ పెట్టికుంట ట్ట మొత్తం
జీవిత అంతా మా పెట్టుక అంత
అవునండి మాకు డైలీ ఇన్కమ్ వస్తుంది అందుకే రోజు రోజు ఆర్డర్ పెట్టుకుంటాం
ఆ బయట కూర్చున్నామండి. అందుకే డిస్టర్బెన్స్ వచ్చింది.
అదే అవును ఇట్లా మాటలు వినిపిస్తున్నాయ్.
మా ఇంటి పక్కన వాళ్ళు
అవునా
వీళ్ళకి ఏం పని ఉంటది అండి.
అయ్యో అవును మనలాగా అంతే అండి చెప్పండి. పెళ్ళిళ్ళలా వంటలు ఇష్టమా మీకు
ఆ ఫుల్ ఆ పెద్ద
అ
మేమే చేస్తాం మటన్ తింటారా అండి మీరు తినమండి. తినాం మేము మాకు అలవట్లేదండి.
ఓకేనా అండి.
నిక్ కావచ్చు. చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పండి చెప్పండి అంటారు. బాగుంటందా ట్రై చేసావా ట్రై చేసిన కాని అందులో పురుగులు పడేసరికి నేనే తినలే ట్రై చేసి తినండి.
తింటాం. అప్పుడప్పుడు కానీ పురుగులు వచ్చేసరికి తినబుద్ది అయితలేదు.
మీకు ఐస్ క్రీములు తింటారా. మీరు బొచ్చడు తింటామండి. మీర్ తింటారా మీకు ఐసక్రీం బండే ఉన్నటుంది. ఆ ఆ ఆ మా షాప్ ఉంది. ఒకటి ఇ అది అంత కాదు నిక్ ఇస్తలేదా
అందుకనే తింటా అండి. మధ్యలో అలవాటు చేసుకున్నా అన్ని చల్ల వస్తుంది. ఎండాకాలం కదా చల్ల చల్ల ఉండాలని ఓకే అండి.
అండి మా మమ్మీ లేదండి. పక్కన లూస్ సరే పంపిస్తాం.
అంతే అండి పంపియండి. అట్లనే మీమ్ బిర్యానీ వేసుకున్నా రేరేపు స్టార్ట్ అయ్యారు అంటే బిర్యానీ వేసుకుందాం అనుకుంటున్నామ అండి కొంచెం చెప్తారా మాకు ఎట్లా చేస్తారు కొంచెం మంచిగా చెప్పండి
మీరు చేసినప్పుడు మాకు కాల్ చేయండి అప్పుడు చెప్తాం మేము
ఓకే మేడం ఇంకా చెప్పండి
చెప్పండి మీర ఎక్కడండి
భూమి పనే ఉంటదాంన్ని మీీది ఎక్కడ అంటే భూమి పైన కిందనా పైన అంతేదవడం కష్ట తమే పోన్లతోనే మాట్లాడుకోవాలి మనం
ఉగాది వేసుకుంటారాండి మీర అన్ని పండుగలు చేసుకుంటాం ఊహూం ఉగాది స్పెషల్ ఏంటండి మీ దగ్గర అ
బచ్చాలు పచ్చడి మాడికాయ పచ్చడి మీ దగ్గర ఏంటంటే మాడిక పచ్చడి కాదా అండి
మాడిక్ కే పులిహోరా
మేము ఎప్పుడు పుదుగోర చేయలేదండి
పపిస్తాండి
పంపండి దేనితోటి చేసారు నిమ్మకాయ తోట ఓకే మాడిక పులిహోర అన్నారుకద కరక్టే అండి అవునండి ఈ మధ్య కొంచెం ఎక్కువయింది దొండకాయ తింటున్నా ఆ దొండకాయ వల్ల కొంచెం మతిమరుపు ఎక్కువయిన
బెండకాయ ఎక్కువైంది దొండకాయ ఎక్కువైంది
స
పిజ్జా అలవట్లేదండి నాకు నచ్చదండి పిజ్జా అవన్నీ మాకు నచ్చ అడు నేను తిన్నాను తింటే ఏమైదంటే మా అక్క తిన్నది తిని మొత్తం వామ్టింగ్ తీసుకున్నాండి
కావాలంటే చె తీసుకొస్తను ఓకేనండి ఇంతటితో సమాప్తం